బ్లాంక్
బ్లాంక్
హలో
ఆ హలో ఏ ఇక్కడ ఇప్పుడే ట్రైనర్ అ మీ ఫ్రెండ్ వాళ్ళ ట్రైనర్స్ వస్తన్నారు ముగ్గురు
అవునా మా ఫ్రెండ్ ఆహా ఓ అవునందగాళ్ళు గదా
ఒస్తన్నది బిస్ మీ మీ ఫ్రెండ్స్ చెప్పండి
చెప్త చెప్తా స్నేహితురాల స్నేహితురాలు మీ ట్రైనర్ గారు ఒస్తున్నారు చూసి తరిస్చండి ముగ్గురు స్నేహిత్ ముగ్గురు స్నేహితులు గూడా ఒస్తున్నారు ఆ ఇంకే అయ్యో ఇటు సైడే వస్తున్నారే గుండె ఆగిపోయేలా ఉంది ఆ ఇంకేంటండి
ఉ చెప్పండి
ఏముందండి మీరె చెప్పాలి తిన్నారా ఫుడ్
ఆ అ తిన్నా మంది సమయం గడస్తన మడ
హలో
ఆ చెప్పండి
ఉమ్ చెప్పాల నువే ఉమ్
తీసార మి ట్రైనర్ని బాగున్నారు ఆగడోద్దులే అయన ఏంలే నైన్టీీస్ మోడల్లాగున్నాడు ఫుల్ దంగ్ దంగ్ అని నడుస్తున్నాడు
అని నడక గూడా అట్లే ఉన్నట్టుందండి
బ్లాంక్ నిజంగానే అండి ఏఎన్నారు ఎన్టీఆర్ వాళ్ళు ఉన్నరు వాళ్ళ లాగున్నారు జిమ్కి వెళ్తున్నారా వాళ్ళు
వా జుమ్ జుమ్ము కెళ్తున్నారండి జుమ్ముకి
జుమె ఏడే కా
ఊమ్ ఇంకేంటండి మీ ఊర్లో ఏం ఫుడ్స్ స్పెషల్
మాఊర్లోనా స్పెషల్స్ అ గుర్తు రాలే అ
అయ్యో ఆ ట్రైైనర్ గారు మీ ట్రైనర్ గారి ఇక్కడ గూడా సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నారండి
స
అది కూడా ఎక్కడ ఎక్కడ తెలుసా అండి లిఫ్ట్ మిరర్ లో గూడా అండి
అయ్య ఇంకోసార్రా అ బైసప్ చూపిస్తున్నాడండి
ఉమ్మ్
అ
చెప్పండి మీరు ఫుడ్ ఏం ఫేమస్ మీ ఊర్లో
మా ఊర్లోనా ఎగ్ గదే మా ఊళ్లో అది కాదు కని మా ఊళ్ళో ఒక జాతర చేస్తరు తెలుసా
ఉహు ఏం జాతర
అమ్మవారు జాతర ఒకటి జేస్తరు అది చాలా స్పెషల్గా చేస్తరు అంటే దానికేమంటే ఆ ఇనుము తెలుసా మీకు చిన్నది ఆ అది తీసుకొనొస్తారు దాన్ని మొత్తం అందరింటి దగ్గరకెళ్ళి పూజ జేపిచ్చుకొని ఒస్తరన్నమాట దాన్ని
ఉహు
పూజ జేపిచ్చుకొని వచ్చి అందరిని ఇంకా అమ్మవారికి పూజ చేసి బలిస్తారు ఆ టైమ్లోనే అందరు మా ఊళ్ళలో అందరు జ్యోతులు ఎత్తుకొని పోతారు జ్యోతులు అంటే తెలుసా సల్బిండి తెల్సా మీకు సల్బిండితో జోతి చ్చేసి ఏమో తెలియదేమో ఆ తీసుకొని వచ్చి ఆ అదంత జ్యోతులు చేసి అందరి ఇంటి నుంచి దీపం పెట్టుకొని ఎత్తుకొని వెళ్తారన్నమాట ఆ కొండ దగ్గర ఉంటదన్నమాట ఆ గుడి కొండ లోపలే ఉంటది అది ముందు కొండ లోపల నుంచి చేసినారు ఆ గుడి అందులో అమ్మవారు ఉంటుంది
ఉ
పూజ చేసి అందరూ సారలు పెట్టి
ఉ
సారే అంటే తెలుసా
ఉ తెలుసండి
ఆ అదిబెట్టి మళ్ళీ పూజ చేసుకొని వస్తారు పూజ చేసి ఇంకా బళ్ళు బళ మన బలి ఇవ్వొద్దు ఆమె పండుకునేటప్పుడే ఇస్తారు ఇంకా లాస్ట్ లో ఫైనల్ గా ఎనిమిని బలిస్తరు తర్వాత దాన్ని ఫుడ్లో కలిపి అంత వెళ్తరు అట్ల చేస్తరు ఇంకోటి ఏం చేస్తరంటే ఊరుసు అని ఒకటి చేస్తరన్నమాట ఇది నార్మల్ గా ఇది ఊర్లో ఉన్న అమ్మవారు మాకు ఊరు పక్కనే చెరువు ఉంది చెరువు మీద కట్ట ఉంటుంది అన్నమాట కట్టలో అమ్మవారి దగ్గరికి అక్కడ కూడా వేరే చేస్తారనమాట అప్పుడు ఏమంటే ఇది చాలా రేర్గ చే స్తరు అంతీజిగ చేయరు ఎందుకంటే భయం అనమాట అందరికి చేయాలంటే
ఉహు
ఆ ఏ ఏ దేవుడి మిందకి వస్తరు ఇట్ల భయపడతరన్నమాట అప్పుడు ఏం చేస్తరంటే ఆ పండగ ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు చేశారు పుస్తట్లా అంటా
ఓకే
ఏం చేశారంటే మొత్తం ఎవ్వరు ఊర్లో ఉండకూడదు అంత ఫుడ్ వాళ్ళకి కావాల్సింది అంతా తీసుకొని వెళ్ళిపోయి చేను లోపలే ఉంటారనమాట లోపలికెళ్ళిపోతారు ఊరు లోపల ఎవ్వరు ఉండకూడదు
ఉమ్ పెద్ద పెద్దవి ఉన్నాయండి మీ ఊర్లో అంతా
ఆ ఊరు లోపల ఎవ్వరుండ కూడదు ఎళ్ళిపోతారు ఇంకా మేమప్ అప్పుడంతా మా కజిన్స్ అందరు వస్తారనమాట ఊరికి ఫల్ చిల్ అయితం అక్కడ ఉయ్యాల అంతా వేసుకొని ఉయ్యాలలెక్కువ ఊగుతాం అప్పుడు ఇది ఎక్కువ సమ్మర్ టైంలో చేస్తారనమాట ఇంకా అక్కడే బయట అమ్మవ అక్కడ ఫుడ్ వాళ్ళే ఫుడ్ చేస్తారనమాట ఎవరి ఫుడ్ వాళ్ళే చేసుకోవాలి అందరు పంచుకొని తింటారనమాట ఊరంతా
హ్
అక్కడ వెళ్లి ఫుడ్ చేస్తారు ఇంకా రాని వాళ్ళయితే ఏదైనా ఆడుతా ఉంటారు పిల్లలంతా ఆడుకుంటా ఉయ్యాల ఊగుకుంట ఇట్లా చేస్తా ఉంటారన్నమాట ఆ రోజు మొత్తం అట్లా టైం పాస్ చేయాలా మళ్ళీ ఈవినింగ్ అయిపోయినంకా అప్పుడు ఏం చేస్తారాంటే లోపల ఏదో లోపల ఎవరో అమ్మవారి అదే బలిస్తారు కదా దాన్ని మొత్తం తిప్పుతారనుకుట ఇలా చేస్తే ఊరు మంచిగా ఉంటుందని ఇట్లంతా చేస్తా ఉంటారు మళ్ళీ ఈవినింగ్ వచ్చి కట్టమిందకి ఉండండి ఇంకా ఉంది
మీరు గ్యాప్ ఇయ్యండి లేకపోతే సమయం గడిచింది అనుకోండి అప్పుడు ఇద్దరికి రావండి ఏమి గిఫ్ట్స్ హ్మ్ డబ్బులు అనేవి ఇద్దరికి రావండి
గ్యాప్ ఇవ్వాళ ఏం గ్యాప్ ఇవ్వాళ్ళ మీర్ మాట్లాడతార మధ్యలో ఓ సరే మాట్లాడండి
సేమ్ సేమ్ మాటలు మాట్లాడాలండి అక్కడ ఇంకే ఆ క్షేమించేశానులేండి ఇంకా ఏం చెప్పాలం అ మా ఊర్లో ఆ చాట్స్ బాగా ఫేమస్ అండి హలో చాలా బాగుంటాయి చార్ట్స్ చార్ట్స్ ఈవినింగ్ తింటారే ఆ చార్ట్స్ అంటే చెత్త ఏత్తే చార్ట్స్ కాదు
స్ సరే ఆ ఏమేమి చాట్స్ ఉంటాయండి
అన్ని మీకు ఎనీ టైప్ ఇండియాలో ఎక్కడ ఉండే ఛాట్స్ తెచ్చి అడిగినా మీరు ఉ టాదనమాట ఊర్లో అది కూడా బెస్ట్ ఉంటది చీప్ క్వాల్ అంటే చీప్ క్వాలిటీ కాదు చీప్గా తెలీయదండి అది ఎప్పుడు లెక్కేయలే అది నేన్ ఈ సారి టై చేస్ ఎడైనా లెక్కేస్త
ఇంటింటికి బోయి జనాబా లెక్కలేస్తారా
ఆ ఫుడ్డు బాగుంటది మా ఊర్లో అసలు ఎవరైనా వస్ స్తే ఫుడ్ అన్నమాట అంత బాగా తినొచ్చు
మీవిలాస్ హ్మ్ హా మీది మీది సైడ్ ఏం స్పెషల్ అండి
స్పెషల్ ఆ మా ఊర్లో అన్ని స్పెషల్ స్పెషల్ ఇషా ఊరికి ప్లేసా లేపాక్షి ఉంటుంది లేపాక్షి తెలుసా మీకు
ఆ తెలుసండి చిన్నప్పుడు వచ్చాను ఓకసారి అక్కడ నేను వచ్చినప్పుడు
ఆహ్
ఏ నిజమేనా అండి అది నేను చిన్నప్పుడు విన్నాగని అక్కడ వాటర్ ఊరుతుంది
ఆ అవును అక్కడ అవును సీత ఆ ఆంజనేయ స్వామి పాదము ఆ ఆంజనేయ స్వా మ్ పాదమప్పుడు అక్కడ వాటర్ ఊరుతుంది అది ఇప్పటికి వస్తూనే ఉంటుంది కానీ అది ఎంత వరకు నిజమతా అది సింగిల్ పిల్లర్ హ్యాంగ హాంగింగ్ హ్యాంగింగ్ ఉంటుది తెలుసా అది ఒక ఒకటే పిల్లర్ మీద లేపాక్షి ఉన్న మొత్తం స్తంభాలు ఆ గుడి మొత్తం ఆ పిల్లర్ మీదనే ఉంటదన్నమాట డిపెండ్ అయ్యి అప్పుడు పాతకాలంలో ఒకరు చ్చి దాన్ని కదిపే ట్రై చేసిన ట్రై చేసినప్పుడు అంటే అది కదిలింది స్తంభమేమో మూడు సైడ్లు కొట్న్నారు వాళ్ళు తీసేసేకి కానీ ఇంకొక సైడ్ తీసుకువళ్ళప్పు మొత్తం గుడి అంతా అల్లాడేసింది అనమాట శివ్ ఇప్పుడు కూడా అది మార్క్స్ ఉంటాయి అంటే పిల్లర్స్ అన్ని ఇట్లా సైడ్ సోట్ట సొట్టగా ఉంటాయి గుడే సొట్టగా ఉంటది అనమాట అంటే అప్పుడు వాళ్ళు మూ అయినందువల్ల అట్లా పిల్లస్ అన్ని కదిలిపోయి ఉంటాయి అనమాట ఇప్పుడు కా ఆవు గుడి మాత్ త్రం మా సింగిల్ హ్యాంగ్ం పిల్లర్ మీదనే డిపెండ్ అయింది మొత్తం ఉమ్ చాలా మంది అస్తారు ఫారినర్స్ ఆస్తారు ఎక్కువ
అంటే ఇది మంచి అందుకే మీఊళ ఫుడ్ అదంతా బాగా జరుపుతా మీరు ఎన్ని సార్లు ఎళ్ళారండి లేపక్షికి
వేళ్ళా చాల సార్లు ఫోర్ ఫై టైమ్స్
ఓ
ఉమ్ బాగుంటది మీరు కూడా ఇంకొకసారి ప్లాన్ రండి
ఆ తప్పకుండా అండి
ఉ ఇంకా ఏం ఫేమస్ అంటే మా ఊర్లో అదే వినాయక నిమజ్జనం బా ఫేమస్
ఆ అవునండి మీరు సినిమాకు ఎళ్లలేదా
ఆ వెళతా
టికెట్ బుక్ చేసేసారండి రేపా రేపు ఒకవేళ ట్రైనింగ్ ఉంటే రారా
ఆ రానండి నేను అసల్ నాకు సినిమానే ఇంపార్టెంట్ ఇప్పుడు
మీరు మాట్లాడిన టైం కి ఇక్కడ వస్తాదే టైం కి సంబంధమే లేదు తెలుసా
ఆ అవును అంటే కొంచెం ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ గ్యాప్ ఉంటుంది కదా ఏదో నేను కూడా అప్పుడే అబ్జర్వ్ చేసాను అఐదేంది నేను చెప్పిన చెప్
ఆ
వన్ మినిట్ వన్ జబప్ న అవవుతున్నాకు అయినా మీరు మీరు టెక్నికల్ స్కిల్స్ వచ్చా మీకు బాగా
నక్ అకట్లే అనిపి ఏం రావండి చదువుకోవాలంటే మా ట్రైనర్ మమ్మల్ని చదువుకొని ఆయ చెప్పరు భయమేస్తాందండి నాకు ఇంకా ఆ ఇంకా వన్ మంత్ లో వీళ్ళు ట్రైనింగ్ అయిపోతుంది ఆ లోపల మనక ఏమైనా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకుంటే బెటర్ అని న అనుకుంటాన్నామండి ఏంది అది పేద్ వచ్చ ఫుల్లీ మేము ఎప్పుడు ఈ ఫోర్ ఇయర్స్ లో చేయంత ఎంజాయ్ంట్ ఈ త్రీ ఇయర్స్ చేయలేదు ఇంత్
ఉమ్ అవునండి ఏమో అట్లా అంద్ అదే ఆరిపోయే దీపంగ వెలుగ ఎక్కువ అన్నట్టు అయిపోయ కాలేజ్కి ఎంజాయ్మెంట్ ఎక్కువ
ఒక బాప ఉంది ఆ బాపే మొత్తం లీడ్ చేశారు ఎంజాయ్మెంట్ మ
అండి అమ్మాయ చాలా మంచి ఇదిలాగున్నాయి
అసలు కాగాదండి చప్ప్రిీ
హ్మ్ లేదండి అట్లాంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయితారు లైఫ్ లో
ఎంత గొప్ప
చాలా గొప్ప అండి ఇంకా మీరు సమయం చూసుకోండి ఒకసారి
ఎంతయింది తెలియట్లేదే ఆ అయిపోయింది సరే అండి ఇంకా నాకు క్లాస్కి సమయం అయితంది. బాయ్